హలో నేన్ దోషలేసిన. హలో ఉవే.
హలో.
అ నమస్కార అండి హలో నమస్కార అండి. ఏందండి హలో హలోనే అంటున్నారు ఆ వినిపిస్తలేద్.
సవునా సవునా.
ఇప్పుడస్తుండండి కొంచం కొంచం. హలో అన్నం తింటున్నా అండి. అన్ననం తంటున్నా అండి.
ఎం కర్రీ అండి.
చిక్కుడుకాయ అండి. మీరు తిన్నారా మరి. తిన్లేదా లేదా ఎందుకు అ చెప్పు.
ఉంటాం.
నేను రొట్టె ఇంకా చిక్కుడుకాయ తింటున్నాండి. ఇంత సౌండ్ ఎంత తక్కువ ఆస్తుంది తెల్సు. హలో. బాగా తక్కో అస్తుంది సాంగ్ మీకు అసలు మాట్. మాట్లాడం అస్తలేదు హలో.
హల్లో
ఆ అండి తక్కువ అస్తుంది పిచ్చిలేసిందా, హలో
హలో
హలో వినిపిస్తాలేదా.
మీ సౌండ్ నాకు అస్తుంది, మా సౌండ్ మీకెందు
బాగా తక్కువ అస్తుంది.
ఇప్పుడస్తుందా.
అవును వస్తుంది.
ఇంకా చెప్పండి ఏమైనా మీ
ఏం చెప్పాలండి.
అయ్యో మీ ఇష్టమ్ అండి, ఏం చెప్పాలని అంటే నేనేం చెప్పాలి.
ఏమన్నా స్టోరీ చెప్పండి మీరే.
నేనేం గుడా స్టోరీస్ తెలియయండి మీరే చూ చెప్పండి. నేను హార్రర్ మూవీస్ చూస్తా.
అవును నాకు ఫుల్ ఇష్టం.
ఆ దాని నుంచి ఏమైనా స్టోరీస్ చెప్పండి, ఎలా ఉంటారు.
అవునా
ఉమ్
మీరు నైన్టీన్ ట్వంటీ చూసారా.
నేన్ ఇప్పుడు ఉండేదాన్ని.
అది హిందీ మూవీ అండి, మంచిగుంటది దేల్సా. ఉమ్ మొత్తం దయ్యం దే ఉంటది, మస్తుంటది. చు చూస్తే మస్తు అనిపిస్తది.
దయ్యమి అంటే ఓల్డ్ మూవీస్ చూసిన కాంచనా, కాంచనా వన్, టూ, త్రీ ఆ అట్ల, ఇట్ల అవే కొన్నీ చూసినా ఇంకా చూసినమా ఎవరు
అవునా, ఇది ఎప్పుడుదో నైన్టీన్ ట్వంటీ.
ఉహుమ్
ఉమ్ అరుంధతి చూడలేదా మీరు.
లేదాండ్
అది స్టోరీ బాగుంటదండి మీరు చూడాలి.
అది నేను హాస్టల్ లో ఉంటాన్ కదండి మాకు అక్కడ మూవీస్ అంతా చూపియ్యారు.
ఆహా
ఇట్ అస్తే నే చూడాలి కానీ, మేము ఒక బుక్ రాసుకుంటూ ఉండే ఈ మూవీ చూద్దాం, ఆ మూవీ చూద్దాం. మని ఇంటికచ్చే వరకు అన్ని మూవీస్ బంద్ ఇగా.
అట్లానేఅయితది.
ఎందుకండి.
ఇంకా దయ్యం స్టోరీస్ అంటే, అరుంధతిలో అనుష్క ఉంటదండి. యాక్టింగ్ ఎంత మస్తు చేస్తుందో తెలుసా. డ్యాన్స్ అయితే మస్తుంటాదండి. ఆ భరతనాట్యం ఉంటదది.
అవ్ భరతనాట్యం మనదిగదా.
హుమ్మ్ మీకచ్చ అండి భరతనాట్యం
ఎంత డ్యాన్సెస్ లేదు అది డీజే సాంగ్స్ మీద ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే, మంచిగా ఉంటది కానీ ఇగ నేను ప్రా. చూసావా నేను కూడ చెయ్య ఏ డాన్
నాకచ్చు అండి భరతనాట్యం
ఓహో
మస్తు చేస్తానే న్
అవునా అండి
అది ఎక్స్ప్రెషన్స్ అవి అన్నీ వచ్చు
ఎన్ ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళ
ట్రైనింగ్ లేదండి నాకు పుట్టుక తోటి వచ్చింది అది
అట్లా ఎట్ల వస్తది మీ మమ్మీ పేట్ ను డాన్ చేసినా లేమ మీ మమ్మీ డైలీ డాన్స్ చేస్
కాదండి నేను ఏం ప్రాక్టీస్ చేయ్యలే మరి నాకైతే మంచి డాన్స్
ఆహ కానీ మీ బై బర్త్ అని అంటే
అవును మరి మీరు అట్ అనే చెప్పినా
లేదు మీరు భయపడతారంటే నేను షాక్ అయినా ఎవరు డ్యాన్స్ చేసిండ్లు అని హలో
ఆ హలో
హుమ్ ఈ మొరసూస్ చేస్ చూస్తారా అండి
అవునండి చూస్తా
దేంట్లో హిందీలో చూస్తారా, తెలుగులో చూస్తారా.
హిందీలో, తెలుగులో మొత్తం మిక్స్.
నేనైతే అత్త, కోడలు చూ హహ
అవును మంచిగా ఉంటయి అవి స్టోరీస్ కూడా
అవును ఎట్లా ఉంటది ఎట్లా, అట్ల అట్ల ఎట్లా అని చూస్తా.
హిందీలా అయితే మోటి బహు మోటి సాజ్ ఏమేమో ఉంటయి.
హా అహా అట్లా రాదు సాస్, బహు. సాస్ బహు బనీకి ఏదో ఉంటది అట్లా సంథింగ్ సం ఇంగ అట్ల ఎక్స్చేంజ్ ఛాలెంజెస్ ఉంటయి దాంట్లో
అవునా
కొంత కోడ అత్తలు బాగా గ్రిస్ ఉంటరు కదా ఆ వాళ్ళ కోసం ఉంటారు.
హ్ మోడన్ బహు అట్లా ఉంటది.
టెన్ బహు బని ఇబ్బు హు వాయి అమి సు సుర అట్లనే ఉంటాయండి బాగా
అవునండి బాగా అట్లనే వస్తయి
హ్ హు అత్తా కోడలు అంటే మస్తు ఒకత్తది అది చెయ్, ఇది చేయి ఇట్ల అది చేయ్ అని
అవును
ఇంకా మీరు ఏఐ బేబీస్ వీడియోసు చూస్తారా
అవును వస్తుంటాయి కదా ఇంస్టాగ్రామ్ లో
లేదు యూట్యూబ్ లో చూసేస్తే హిందీలో ఎంత మంచిగా వస్తే తెలుసా నవ్వు నవుకుంటూనే ఉండాలి ఎప్పుడూ అంటే
అవునా
ఉమ్
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వస్తున్నాయి తెలుసా స్టోరీస్ అది బెండకాయట దేనికో పెళ్ళి చేసుకునదట అది గోబీ ఆట పోయి ఆలుకి చేసుకున్నది
అది ఏమంటారు రస్మలయి టమాటా పెళ్లి చేసుకుంటే రస్మలాయికి అది ఏమంటారు గులాబ్ జమన్ బిడ్డ పుడితే
ఇగో రసమలాయి ఉంటది గులాబ్ జామున్ ఉంటది ఇద్దరు ఉంటారు ఇద్దరు పెళ్లి చేసుకుంటా అంటే రస్మల అయిపోయి రసగుల్లతోటి పెళ్లి చేసుకుంటది
నేను చూసిన
సతసాగాస్తా ఇప్పుడైతే
ఉం
మీరు గొడవ పడతారా అందరు తోని
లేదండి నాకు రాదు గొడవ
ఎందుకు అండి
నాకు నచ్చాయండి గొడవలు అంటే అవును మీరు మ్యాచ్తయా
లేదండి వేరే వాళ్ళు గొడవ చూసింటే తొంగి తొంగీ చూస్తాం మీ
అవునండి నాకు కూడా అలవాటుది ఎవ్వరైనా ఉండని గొడవ పెట్టుకుంటే మస్తు నిల్చొని చూస్తాను నాకు మస్తు నచ్చాయి
ఆ
కొట్టుకుంటే ఇంకా బాగుంటది
మా ఇంటి పక్కన వాళ్ళయితే డైలీ కొట్లాట అంటే హస్బెండ్ వైఫ్ ను మా పక్కనమ్మెయితే ఏంటనే ఉంటది తెలుసుా అండి
అవునా
మనీ అన్యానీ మన ఉంటది కానీ హన్నడ్ అంట తెలుసాం
అయితే ఏమనా గోప్పనా
అంతే లేదు అమ నేను అసలు ఇంట్లా పని చేసా ఇంట్లా వేరే వాళ్ళు బోల్లు తొమడం అంటే చేస్త అయితే నేను డిగ్రీ చదువుకు సర్టిఫికెట్ చూపిస్తే ఎంత మంచి మార్క్స్ ని అ అస అంటనా ఆన్
ఆ
హ మీకాడి
మీరు ఎప్పుడు తింటారండి నేనుదో తింటున్నా
నేను వెల్లి తినాలి
బయట ఉన్నారా ఇప్పుడు
అంటే మా అక్క వాళ్ళ
ఇంటికెళ్ళినంకనే తింటారా మరి
అవును మరి
అ
కూడ ఎప్పుడైనా
అవును ఏం చేస్తా ఏం చేసింది మరి మమ్మీ
తెమ్దా రాజేష్ గాడు వచ్చిన్న
ఆ
సరే అండి మరి నేను చేస్
ఆ సరే సరే బయ్
ఇ
హలో
అయ్యో ఆ